బాగున్నడా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారండి డిన్నర్ అయ్యంద
హలో
డిన్నర్ అయ్యందా అండి
ఆ అయ్యిందండి ఇప్పుడే తిన్నాను జస్ట్ అట్లా మాట్లాడదామని కాల్ చేశానండి
హ్మ్ పిల్లలు పడుకున్నారా
ఆ పడుకున్నారండి మీ పిల్లలు
ఆ పడుకున్నారండి
వంట ఏం తరు
వంట పొద్దున ఇ్యలా ఏం కర్రీ వండలేదండి ఇప్పుడ చికెన్ తెద్దే ఉండానండి పిల్లలకి పెట్టను తిన్నారు
అవునా ఎట్లా చేస్తారండి చి కాన్ మీరు అంటే సూప్ లాగా చేస్తారా లేదంటే
సూప్ లానా అండి మన ఆనియన్స్ ఎక్కువ కడి చేసి పోఫ వేస్తా అండి గ్రేవీ కోసం మీరండి హలో హలో హలో హలో టైమింగ్స్ పడుతున్నాయా అండి మీకు